రిం
ఆ గుడ్ ఈవెనింగ్ సార్ చెప్పండి
బాగున్నారా మేడం
బానే ఉన్నాను సార్
ఉమ్ భోజనం అయ్యందా మేడంమ్
ఆ జస్ట్ నావ్ ఇప్పుడే అయిందండి
మేడం నేను కూడా తిన్నాను మేడం అంతకుముందే తిన్నాను
మీరు బాగున్నారా అండి
అవును బాగున్నాం మేడం
ఏ తిన్నారండి
మేమే మేడం ఇవాళ చికెన్ చేసాం మేడం
చికెన్ చేసారా చికెన్ మీకు ఇష్టమా అండి
అవును మేడం నాకు ఫేవరెట్ మేడం చికెన్
ఆహా మరి రేపు ఏం చేస్తారండి రేపు సండే కదా ఇయళ చికెన్ తింటే మరి రేపు ఏ తింటారు
రేపు మా మా తమ్ముడు వస్తున్నాడు ఆల్మోస్ట్ నచ్చినగా మనం ఇస్తాం అనుకుంటున్నాం సనం
మటన్ వావ్ నైస్ మరి ఇంకేంటండి విషయాలు
బస్ ఇంకేముంటాయి మేడంమ్ వెదర్ ఇలా బాగుంది చల్లటిగాలిల ఇలా బయట కూర్చున్నాను మనం చల్లటి మబ్బులు ఉన్నాయి అవును మేడమ్
అవునా అవులేండి చల్లగాలి అంటే ఎవరికి ఇష్టం ఉండదు
ఉ మీకు ఇష్టం ఉంటాదా మేడమ్
నాకు చాలా ఇష్టం అండి చల్లగాలి అంటే
ఉ
మీకు ఇంకేమేమి ఇష్టండీ
నాకు చికెన్ అంటే ఇష్టం మేడం చికెన్ బిర్యానీ అంటే ఇష్టం మేడం చికెన్ కర్రీ అంటే ఇష్టం మొత్తానికి చికెన్ తో చేసిన ప్రతీదీ ఇష్టాం మేడం నాకు
ఇంకా మీ లైఫ్ మొత్తం చికెన్తో నడుస్తాదని చెప్పండి
అవును మేడం నాకు అక్కడ మటన్ చికెన్ రెండు పెట్టింది ఇప్పుడు ఏదైనా ఫంక్షన్ కి వెళ్ళిన మేడం మేడమ్
అంటే ఒక బండికి బండి నడవడానికి పెట్రోల్ ఎట్లానో మీరు కూడా అంతే చికెన్ అన్నమాట మిమల్ని నడ పా లాంటే ఓ నైస్ అండి అది కరెక్టే లేండి అందుకు కే అంటారు బతకడానికి తింటున్నామో తినడానికి బతుతున్నామో అర్థమయితేలేదంటారు మిమల్ని చూస్ సాక అర్థం అయ్యింది తినడానికే బతుకుతున్నాము
హు అవున్ మేడం ఆ నాకు ఏదైనా ఫంక్షన్కి వెళ్తేదేన్న నేనే చేశాను మేడం ఈసారి
ఓ అంటే మీకు వంట కూడా వచ్చా
మేబీ చికెన్ వండడం వస్తుంది నేను తినేది అదే కదా కాబట్టి నేను అది నేర్చుకున్నాను మేడం
ఓ చాలా మంచిదండి నాకు అది కూడా రాదు పర్లేదు మగవాళ్ళు ఇప్పుడు అన్నిట్లో ఉన్నారు కదా మగవాళ్ళ ఏమనా ఆడవాళ్ల తక్కువ నా ఏంటిది ఏమైనా వాళ్ళు కూడా ఈక్వలే ఎలా చేస్తారండి మీరు చికెన్ అంటే ఎంత తీసుకున్నారు కేజీ ఆ హాఫ్
మేడమ్ నేను హాలీడేస్ లేవ్ మేడమ్ మా ఇంట్లో నలుగురం ఉండే తమ్ముళ్ళ కూడా ఫైవ్ మెంబర్స్ ఉంటే కిలో తెచ్చేట్టలం కాని మా ము నా నలుగురం ఉన్నాము కాబట్టి మా వైఫ్ కొంచమే తింటది మేడం కావున మేము హఫ్ హాఫ్ కేజీఏ తెచ్చాం ఇగ
అవునా ఎందుకు మరి మీ వైఫ్ తక్కువ తింటది
అమెకు ఇష్టం ఉండది ఆమె ఆమెకు నచ్చది మేడం
మరి ఆమెకు నచ్చింది ఏమైన్నా తీసుకురావాల్సిందే కదా మరి మీరు మీకు నచ్చింది మీరు తెచ్చుకుంటే
లే ఇప్పుడు రెండు రెండు కర్రీలు తెచ్చేయంత లేదుగా మేడమ్
ఆహా రెండు రెండు కర్రీస్ అని కాదు సార్ ఇప్పుడు ఆమె ఇష్టంగా ఏం తింటదో అది చేయాల్సింది మీరు
ఇష్టం కేంది మేడం తింటది ఆమె కూడా అలా అలా అలా డిమాండింగ్
ఆహా ఓకే అంటే మొత్తానికి ఇష్టంమని కాదు కానీ కొంచెం కొంచెం తింటాది అనమాట
చి ఆ అలా ఏం డిమాండ్ గిమాండ్ పెట్
ఓ అది చాలా మంచిది చాలా అదృష్టవంతురాలు మీకు అంత మంచి వైఫ్ దొరికిందంటే మీకు
జబు చాలా అంటే చాలా మేడం
ఉ
ఊ మాటని తీయదు మేడం నా మాట అంటే పట్టుకలో నా మాట మీదే ఉంటది
ఆ అయితే చాలా మంచిది మీరు నిజంగా ఏ జన్మ పుణ్యమో అంత మంచి భార్య దొరికింది మీకు
అవును మేడమ్ అది బాగా జన్మల పుణ్యం కాబట్టి నాకు అంత మంచి భార్య దొరికింది
మరి మీరు కూడా అట్లనే ఉంటారండి దానితో పాటు లేకపోతే తనొకతేనా
టూ మచ్ నేను ఎట్లా అంటే నేను ఏదైనా మాట ఇచ్చినంటే మా ప్రాణం పోవాలి కాని మాట తగ్గేదే ఉండదు మేడం అది
అంతేనా
అట్లా ఉంటుంది ఏదైనా కానీండి ఏ వస్తువు అయినా కానీ ఒక్కోసారి ఒక మాట ఇచ్చానంటే మాట మీద నిలబడాలి అంతే ఎవరికి ఇష్టం ఉండండి ఇష్టగా పోకపోండి నలుగురికి ఇష్టం వచ్చేటట్టే ఉంటది నా మాట ఎవలకి వ్యతిరేకంగా ఏమి ఉండదు మేడం
చాలా బాగుందండి మీ ఇద్దరిది బాండింగ్ వింటుంటే చాలా అ ముచ్చడగా ఉందండి ఇంకా చెప్పండి ఇంకేంటిది ఇంకా విశేషాలు మీ దాంట్లో మీరిద్దరు ఎలా ఉంటారు ఏంటిది అంటే మీరు ఏమనుకుంటున్నారు ఒక భార్యాభర్త అంటే ఎలా ఉండాలి వాళ్ళ మధ్యలో రిలేషన్షిప్ ఎలా ఉండాలి అని మీరు ఏమైన్నా మీ ఒపీనియన్ చెప్పాలనుకుంటున్నారా
మేడం అలా ఏం లేదు భార్య భర్తలు మేము ఆమె చెప్పినప్పుడు నేను వింటాను ఆయన చెప్పినప్పుడు ఆమె వింటది అలా నడుస్తుది అలా నడుస్తూనే కదా మేడం జీవితం అన్నది కొన్ని కళలు నేను తగ్గాలి కొన్ని కళాలు ఆమె తగ్గాలి ప్రతి కూడ నేనే తగ్గాలంటే కాదు కదా మేడం కొన్ని గడ ఎందుకంటే కొంత ఆడవుళ్ళ అనేది కూడా తగ్గాలి ఆ ఇల్లును పట్టు కొలలి ఉంటేది మొత్తం ఆడదాని మీదనే ఉంటది మేడం
అలా అంటారా అండి అంటే ఇప్పుడు అంటే మగవాళ్ళది ఏమి ఉండదు మొత్తం ఆడవాళ్ళదే ఉంటద
అవును మేడం మగళ్ళది ఏముంటుది మేడం తెచ్చి చూడు చ చే చూడు అది చేస చూడు ఉంటది ఏది ఉన్నది ఆడిదాంది ఇప్పుడు చూడండి మన ఒక ఒక ఫ్యామిలీ ఒక ఫ్యామిలీ ఉన్నదంటే ఆ ఫ్యామిలీకి నడిపేది మొత్తం హెడ్ ఆఫ్ బాస్ ఆ లేడీస్ మేడం ఎందుకంటే అ అది కరెక్ట్ ఏందంటే మేడం ఇప్పుడు ఒక ఫ్యామిలో ఫస్ట్ నుండి ఉండేది అమ్మ తండ్రి తల్లి అమ్మలాల వాళ్ళ బ్రదర్ వాళ్ళే ఉంటారు మనం న్యూ మెంబర్ల వచ్చేది మ్యారేజ్ ఒక వైఫ్ ఆమె అలాగనే ఆమె ఆ బాండ్ తోనే అలాగనే అందరితో కలిసిమెలిసి ఉంట అంటే ఆ ఫ్యామిలీ అనేది కొనసాగుతూనే ఉంటుంది లైఫ్ లాంగ్
మరి మీ వైఫ్ ఉంటదండి అందరితో కలిసిమెలిసి
ఉంటుంది మేడం అప్పుడప్పుడు వస్తది అప్పుడప్పుడు కొంచెం కోపం వచ్చింది కానీ లైట్ ఆమె రూమ్ లో పోయి ఉంటుంది మళ్ళా కొంచెం సేపు సాయంత్రం మళ్ళా తిరిగి మళ్ళా కవర్ అయిపోతుంది మేడం కవర్ చేసుకుంటది
ఎందుకండి మరి తన కోపంకి కారణం అంటే ఎలా
తన కోపం ఏంది ఉన్నా వేస్ట్ కోపం వస్తా ఉంటుంది కొంచెం పొద్దువాల అడిచ తొందర లే అంటే కొంచెం లేదు దాంట్లో మా మమ్మీ చెప్తుంది కొంచెం తొందర లే అని చెప్పిస్తాది లేదు అంటే కొంచెం లేస్తది కొంచెం లేవు లేవు అనేసరికి మా ఆవిడ కి కొంచెం కోపం వస్తది
ఆహా
అమ్మాయిలు లేనప్పుడు అట్ల ఉండదు కదా మేడం వేరే ఇంటికి వచ్చినామంటే తొందరగ లేవ్వాలి అన్నట్టు మా మమ్మీ అం తొందరగా లేవ్వాలి చెయాలి వర్క్ అనేది ఏమి ఉంటాయి కథం చేసే వర్క్ అని ఏమి ఉంటాది మేడం పొదివల నాష్టాలు చేసేది ఉంటే కొద్దిగా లేసి స్నానాలు దినాలు చేసి వాడు నాష్ట చేసే ఉంటుంది ఇంకేముంటుంది మేడం మైండ్ అట్ల మంట అలా ఎట్లయినా వన్ ఓ క్లా కు తింటాం కాబట్టి పన్నెంకి చేస్తే నడుస్త చెప్తున్నా కదా చిన్న చిన్న విషయ అంతే అట్లా ఏం అంతా ఏం లేదు మాకు జస్ట్ చిన్న విషం అది లేచే దాంట్లో బస్ ఏదైనా వర్క్ ఉంటే అది మా ఆవిడ కొంచెం ఎండ వచ్చిందంటే కొంచెం చెయ్యది అంటాది ఈవినింగ్ వర్క్ చేస్తే అమ్మ మమ్మీ ఏమంటాది ఇక నువ్వు చెయ్యని చెప్పేస్తాది అంతే దాని తప్ప ఇంకేం రాదు వాళ్ల ఇద్దరి మధ్యల ఉంటే మరి మంచిగానే కలిసి ఉంటాళ్ళు అయస్కాంతం లేక్కనే ఇద్దరు ఉమ్మ్ ఉమ్మ్ ఉంటుడు ఉంటారు మంచిగానే ఉంటారు గాని చిన్న ఈ రెండు మూడు పాయిం ట్ వల్లనే వాళ్ళు కొంచెం డిస్టబెన్స్ అయితారు మళ్ళా ఓకే అయితారు ఇద్దరికిద్ద అప్పటిదప్పుడే చెప్పుకుంటారు అప్పటిదప్పుడే కలుసుకుని ఉంటారు ఉమ్మ్ మంచిగానే ఉంటారు మేడం వాళ్ళు అంతా అప్పుడు అప్పుడే కొంచెం మా ఆవిడకి ఇగ ఏదైనా రోగం వస్తేనే ఇంట్లో కుప్ప ఇగ ఎల్లది తినది అండ్ తినది ఏం చెయది మళ్ల సాయంత్రమే తింటది ఇగ మీరు తినుళ్లి నేను తినని అంటది అదొకటి పాడు రోగం ఉన్నది ఏయ్ అలా ఉంటది మేడం అలా కాదు ఏదనా చెప్పినప్పుడు ఏదన్నా ఉంటే అన్నం మీద చూపెట్టదు రావాలి తినాలి ఏదనా ఉంటే మాట్లాడుకొని పోవాలి అన్నం మీద ఏంది మేడం అది
ఆహా అన్న మీద అంటే లేదు సార్ ఒక మాట ఇప్పుడు మీరన్నది కరెక్టే ఒక ఇంటి నుంచి వచ్చింది ఈ ఇంటిలో మీ ఇంటి దగ్గర ఉన్నట్టు ఉండదు అని కుదరదు అన్నారు ఓకే ఆయన్ని ఓ కే అగ్రీ చేస్తా ఎందుకంటే మాక్సిమం చాలా మంది అట్లే అన్నారు కానీ నువ్వు అలిగినావు కదా ఎందుకు ఇలా అన్నావు మరి తను వాళ్ళింట్లో అట్లా ఉంటేది కాదు కదా నచ్చకపోయినా అడ్జస్ట్ అయితుంది అనేసి మీరైనా కాంప్రమైజ్ అయ్యి ఒక మాట తనికి చెప్పి నచ్చచెప్పి మాట్లాడలేరా అయి నేనెందుకు చేయాలి ఆమె వస్తే వస్తది లేక్పోతే లే తినకూడదు ఎట్లా చేయదంటే అది మీరు మంచిగా నచ్చ చెప్పొచ్చు కదా అలా కాదే ఇలా ఫోన్లు తే ఏమైంది మన వాళ్లే కదా పొని లేక్పోతే మీ వాళ్ళకైనా కరెక్ట్ చేయొచ్చు కదా
మేడం చెప్పే ముందు ఆమె కూడా ఆలోచించాలి చెప్పేటోళ్ళు వేరేటోళ్ళు కాదు నా మమ్మీ డాడీ ఎంతన్నో వాళ్ళ మమ్మీ డాడీ అన్న అన్నప్పుడు వాళ్లు కూడా అర్థం చేసు వేరేటోళ్లు కదా కాదు కదా నాకు చెప్పేటోళ్ళు ఇంకా బయటోళ్ళు ఎవరన్నా చెప్తే ఊకోం కదా మేడం చెప్పేది నా మమ్మీ డాడీయే చెప్తారు చెప్తే ఏదైనా అర్థం చేసుకోవాలి ఆమె పెద్దవాళ్ళు నాకే కదా చెప్పింది సరే చెప్పిళ్ళు సరే ఓకే అని ఒక మాట అయిపోతే ఒక మాట ఒకటి ఆ అన్నాం అనుకోండి మేడం కతం అక్కడ నుండి పనే అయిపోతాది అర్థం చేసుకుంటే మనకు కాకుంటే ఇంకెవరికి చెప్తారు మనోళ్లు మన ఇం టి వాళ్ళు మనకు లేకుండా ఇంకా వేరేటోళ్లను ఎవరనా చెప్తారా వేరేటోళ్ళు చెప్తే ఇంటారా మన వాళ్ళు మనకే చెప్తారు అన్నట్టు మనం ఓపిక పెట్టుకోవాలే అదే ఉండాలి ఎప్పుడైనా
కానీ ఎవరికైనా సహనం అనేది ఒక లెవెల్ వరకు ఉంటది కదా అండి అది ఇగ దాటాక ఇగ ఎవరన్నా అది ఏం చేయలేరు కదా
ట్టాల్సింది కాదు మేడం అంటే మీకు అంత మంత్ అంత ఒక మాట టాచ్చర్ చేసి మీకు బయటి మొత్తానికి ఏం చెయ్యకుంటే ఉంటారు చూడం దానికి అంటారు అది సహనం దాటాలంటే చిన్న చిన్న విషయాలకు దానికి ఏం చేయాలో మన ఇంటి వాళ్ళు మనకే చెప్తా ఉమ్మ్
ఓకే అంటే కొంతవరకు చెప్పింది కరెక్టే కాకపోతే తను వాళ్ళ ఇంట్లో ఇవన్నీ ఏం పడకుండా ఉండొచ్చు కదా? తనకు ఏం అలవాటు లేకుండా ఉండొచ్చు.
పోవచ్చు గాని ఇక్కడ చిన్న అలవాటు పడాలి పడ్డ తర్వాత వీళ్ళ అందరూ మన వాల్ళు అనుకోవాలి అప్పుడు. ఎప్పుడైనా మేడం వినండి ఒక లైఫ్ లో వచ్చినం అంటే ఏముంటదంటే మన మన వాళ్ళు అనుకున్నామంటే ఎక్కడికైనా వెళ్ళచ్చు జీవితం అనేది ఎటు వెళ్ళినా సాగుతాది. మనను వాళ్ళు కాదు అన్నప్పుడే డిస్టర్బెన్స్ అవుతాది లైఫ్ అనేది గుర్తుపెట్టుకోండి. ఏమైనా అన్నా కానీ మా మమ్మీ డాడీ మేము కూడా ఎప్పుడైనా అత్తగారి ఇంటి పోయినా ఏదైనా కాప్ కుండా కానీ ఏది లేకుండా నీ ఏది అక్కడ చికెన్ తో తిన్నాకున్నా కానీ నేను చికెన్ బిర్యానే తిన్నా అని చెప్పాలి. తగ్గించి చెప్పద్దు ఎవరికైనా ఇక్కడ ఏదన్నా గాని మన వాళ్ళు మాతో చెప్తారు ఇంకా వేరేటోళ్లకు చెప్పరు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ స్టార్టింగ్ అప్పుడు అనేది లైఫ్ అనేది సుఖంగా నడుస్తాది.
కానీ ఆ బాండ్ అండి టూ సైడ్స్ ఉండాలి కదండీ. ఒకామెనే అర్థం చేసుకొని అన్నీ చేసుకోవాలంటే? తనకయినా కష్టం అనిపిస్తుది కదా అది ఆపోజిట్ పర్సన్ కూడా అనిపీయాలి అలాగే సరే మన పిల్లనే కదా ఎందుకు అనడం సరే ఒకప్పుటి ఏం అనకపోతే ఏంటిది ఏం లేదు. మన ఉండాలి కదా
వాళ్ళకి పెద్దవాళ్ళు. వాళ్ళు చేసి చూసి అలవాటు ఉన్నది వాళ్ళకి వాళ్ళ అత్తగారు అట్లా చెప్పిళ్ళు వీళ్ళు అలాగో ఇప్పటి జనరేషన్ వాళ్ళు వినరు కొంచెం. గానీ వాళ్ళకి అట్లా లేదు వాళ్ళకి చెప్పుడు అలవాటు ఇట్లా కాదు ఇట్లా ఉండాలి అన్నట్టు. నెక్స్ట్ జనరేషన్ వాళ్ళ కూడా పిల్లలు ఉంటారు వాళ్ళ కూడా నువ్వు ఇలా చెప్పాలి. ఆ నెక్స్ట్ మేము ఉంటామో లేదు తర్వాత నువ్వు ఉండే దానివి నువ్వు ఇప్పుడు ఇప్పుడు నా తర్వాత నా తమ్ముడు ఉండదు అలా ఫ్యామిలీ నువ్వు మెయింటైన్ చేయాలి. నువు అన్నట్టు వాళ్లకు కూడా ఉంటాది కదా? ఇప్పుడు ఏదన్నా మేము ఇద్దరం ఇప్పుడు మా తమ్ముడు ఉన్నాడు నాకు కూడా ఆయనది మ్యారేజ్ అయి ఈ మెట్లు ఇప్పుడు నా వైఫ్ నా నాకు అర్థం చేసుకున్నట్టు ఇప్పుడు అయన వైఫ్ కూడా అర్థం చేసుకుంటదేమో చేసుకున్న తర్వాత వీళ్ళిద్దరు సరిగ్గా ఉంటనే మా లైఫ్ అనేది ఫ్యామిలీ అనేది చల్లగా ఉంటాది. జయింట్ ఫ్యామిలీ గానే కొససాగుతాది. వీళ్ళిద్దరు మధ్యలో నేను నా తమ్ముడు ఏదన్నా ఏమన్నా అనుకున్నా అప్పుడప్పుడే. అనుకున్నా ఏమ అనుకుండచ్చు. కలుస్తాం మేము బయట. వీళు ఇద్దరు ఉంటరు చూసినారా ఈ ఇద్దరు ఆడళ్ళు వీళ్ళు ఇద్దరు కలిసి ఉంటేనే. లైఫ్ అనేది సుఖంగా నడుస్తాయి ఈ ఇద్దరు లైఫ్ బయట ఎన్ని టెన్షన్లైనా భరించొచ్చు కాగానీ ఇంటి టెన్షన్ ఉండొద్దు మేడం. అది గుర్తుపెట్టుకోండి. ఇద్దరు ఆడోళ్ళ మధ్యలోనే ఉంటది మేడం. ఏది ఉన్నా కానీ థ్యాంక్ మేడం చాల బాగా సేపు మాట్లాడారు. థ్యాంక్ యూ నాతోను విలువైన టైం నాకు ఇచ్చినందుకు శుభరాత్రి మేడం థ్యాంక్ యూ
గురించి థాంక్ యూ